హాయ్ చెప్పండి చెప్పాలండి ఆ మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కాని ఏమైనా పెట్టిని పెంచుకున్నారా
అవు చిన్నప్పుడు నేను స్కూల్ టైమ్స్ లో ఉన్నప్పుడు ఒక టామీ అని ఒకటి ఉందా డాగ్ బాగా చుట్టుపక్కల కాని బాగాన్నాయనకల్లా తిరిగేది కాగాని అట్లా చేస్తాండ నా వయిస్ నాకు వినిపిస్తుందండి
అవునా ఇ ఇప్పుడు
ఇప్పుడు కూడా అట్లానే ఆ ఇప్పుడు లేదా అండి ఇప్పుడు కూడా వస్తుందండి
నా దగ్గర నుంచి అయితే ఇష్యూ ఏం లేదు మేబీ అది కొంచెం సేపు అట్లానే వస్తుందేమో కొంచెం అడ్జస్ట్ అవ్వండి
ఓకే పణంద అండి
ఉ హలో వినిపిస్తుంది మీకుెనిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
అ తర్వాత ఏమైందండి
అది దేని కింద పడి చనిపోయిందండి పాపం
అయ్య
దాదాపు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటనదండి
చాలా పెయిన్ ఫుల్ గా అనిపించిుంది అవునండి మా కూడాడా మేం
డాగ్స్ కి చాలా ఉంటందండి మనుషులకిక్క మనుషుల మీిద ప్రేమ చాలా ఉంటది
మాకు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు ప్పుడు అంటే లైక్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేంది మా పల్లెలో ఉంటుంది అక్కడ కోతి ఉండే కోతి పిల్లని ఒకటి పెంచుకుంటు ఉంటే మీ తర్వాత కుక్కపిల్ల ఉండే
ఉహ
ఇకేమ నా అంటే చిన్నగా ఉన్నప్పుడు నాకు పెేళ్ళి ఉంటుంది అనమాట తల్ల్లో ఇంత బాగా తల్లో ఇట్లా పడుకో పెట్టుకొని పెళ్ళి చూస్తుంది తెలుసా అసలు నేను తెల ప్యాక్త్తాను అను కోతల ఇట్లా మీరు ఇట్లా లాగా కింద పడుకో పెట్టుకుంటున్నా కోతి పట్క పెట్టుకుని పెళ్ళలి చూస్త వస్తుండే మేము నా తమ్ముడివి షర్ట్స్ అన్ని కోతికేసి పంపింట పంపిస్తుంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ అది డ్రస్ ఉండేది కాదనమాట అట్లా చాలా ఫోన్ అయితల్సా అంత బాగుంటంది అన్నమ దగ్గర తర్వాత కొన్ని డేస్ కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ మేము మా ఊరిక వచ్చేసాము తర్వాత మా ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ లో ఆ ఇ రెం కు కప్పల్ అ దొరి డ్మాట మాకు దానికి నా తమ్ముడికి నా తమ్ముడికి చాలా ఇష్టం అనమాట పెట్స్ అంటే అందుకు వాడు వచ్చేసి రాజు రాణి అని చెప్పేసి నేమ్స్ పెట్టుకొని పెంచుకున్నాడనమాట మేము పెద్దయ్యంత వరకు ఉనిన్నాయనమాట అవ్వి తర్వాత యాక్చుల్లీ మెయిన్ రోడ్ కి ఉంటా ఆ మే అక్కడ ఆక్స క్సిడెంట్ అయి చనిపోయిందనమాట దాని పిల్లలు కూడా దాన్ పిల్లలు ఉంటాయి అవి కూడా అసలు మేం దనిన్న ఎప్పుడ చూసుకోవాల అన్నమాట దని పిల్లల్ని వాటిని మాత్రమే పెంచుకునే వాళ్ళం ఫుడ్ పెట్టేవాళ్ళం అది ఎంత బాగా తెలుసా మాక్ ఇంత విశ్వాసంగా మేము రోడ్ల అట్లా వెళ్తుంటే షాప్ దగ్గరకి వెనుకాల వచ్చేసేవీ తెలుసా అంత బాగ అంటే వ తల్లికే కాకుండా వాటికి కూడా మేమంటే చాలా ప్రేమ ఉండేదనమాట
ఉహు
పెట్స్ అనేటివి చాలా విశ్వాసంగా ఉంటయి హా అవును అప్పుడు మేం చిన్నగుంటిం కదా అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే అనమాట ఒక కోతి
ఉ
అం టే మాళ్ళ అందరు కోతులు భయపడుతారు బట్ ఆ కోతి మాత్రం మా దగ్గరే ఉంటుండే మేము పెంచుకుంటుంటాం అనమాట
హ్మ్
తర్వాత రీసెంట్గా పిల్లి ఉంటుండే ఇంటి దగ్గరకి వచ్చేది ఎప్పుడు అది మా నాన్నకి బాగా కట్ట టచ్ అయిపోయిందనమాట అటాచ్ అయిందనంటే నేను వేరే దగ్గర ఉంటా ఇంట్లో ఉంను ఇప్పుడు ఆ మా నాన్న వచ్చేసి దాని నా పేరు పెట్టి పిలిచాడని అంటే పలుకుతద అనమాట పలుకుతాద్ అది మా మమ్మీసలు ఇ అమ్మ టచ్ చేసినా కూడా అది ఇట్లా కరుస్తది తెలుసా టచ్ చేయొద్దు నువ్వు అన్నట్టు అంత ప్రసీనెస్ గా ఉండేది సడన్ గా ఒక రోజు జు ఏం అబ్బాయి ఇంకా రాలేదు నాన్న ఇట్లా ఇంట్లోకి అడుగు పెట్టాంగా ని పనికి పో వస్తాడు కదా ఇంట్లో అడుగు పెట్టాంగా అని వచ్చేసదనమాట ఆ రోజు ఎంత సేపైనారాలే దెం అబ్బా అనుకుంటా ఉనిందం టా తిరిగి చూస్తే చని పోయిందనమాట ఏదో వచ్చి కొరికేసింది చనిపోయిందంట అసలు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది అసల్ ఈవెన్ నేన్ ట చేసిన కూడా మా డాడీని అసలీ అది ఒప్పుకునేది కాదు వచ్చ కొ కొరికేసేది అనమాట నా డాడీని ఎలా ముట్టుకొని అన్నట్టు కొరికేది ంటండి ఉమ్, అయ్యో కుక్కలెలా వచ్చాయి రూమ్ లోకి.
నేను అది డోర్ తీసేసింటాంటె అది తప్పించుకొని బయటికి పోయిందా, దాన్ని వెతుకుతా ఉంటే బయట కుక్కలు వెంబడించి చంపేసినాయండి దాన్ని, ఇంకా గుంత తవ్వేసి
ఉమ్, ఇదైపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఇంకొకటి, ఇంకొకటి కూడా సేమ్ ఇలానే, ఇంకొక పిల్లి వచ్చిందనమాట. సేమ్ అది ఏంటంటే రోడ్ లో ఇట్లా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ ఏదో గుద్దేసి చనిపోయిందనమాట. ఆ అంగ చెప్ టె అమ్మకి వద్దుమా ఏ పిల్లల్ని రానియద్దు నువ్వు, ఎందుకు వచ్చి మనం పెంచుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండి అ సడన్గా వెళ్ళిపోతే పెయిన్ఫుల్గా ఉంటుంది. అని చెప్పేసి చెప్ పెంగా చాలా బాధ అనిపిస్తది. అప్పుడు ఇంట్లో అది మ్యావ్ మ్యావ్ అనుకుంట సౌండ్స్ చేసుకుం సడన్గా చనిపోతే చాలా బాధగా అనిపిస్తది కదా.
ఉమ్
ఆ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మా పిన్ని ఉంది, మా పిన్ని అంటే నా చిన్నతమ్ముడు ఉన్నడు అనమాట, మా పిన్ని కొడుకు మీరేం మా మాట్లాడట్లేదండి అందుకే నేనే మాట్లాడుత్ ఇత్తనా సరే మాట్లాడండి స్కూల్ మూమెంట్స్ అప్పుడే చెప్
అంటే మీ రిలేషన్స్ప్ రిలేషన్స్ కానీ ఇట్లా, ప్చ్ మీ క్రష్ కానీ ఇట్లా ఏదన్న
స్కూల్ల్లో క్రష్ అంటే ఎవ్వరు లేరండి నాకు, నేను కబడ్డీ చూస్తుంటే ఎక్కువ అప్పుడు స్కూల్ టైమ్ లో.
ఎవరో ఒకరు ఉంటారులేండి, ఉండకొండ అయితే అంటే
స్కూల్లో క్రష్ లేరండి నాకు.
హ్మ్
మే బి నేను ఒకరికి క్రష్ ఉండచ్చు కానీ, నాకైతే ఎవరరు క్రష్ లేరు.
ఏమండేలా
అంతే మనం అప్పట్లో చాలా ఫేమస్ అన్నమాట.
హ్మ్ అట్లా కాదు, ఏదో ఒక ఏదో ఒకరి మీద క్రష్ అనేది ఉంటది కదండి.
నాకైతే స్కూల్ డేస్ లో అయితే క్రష్ అయితే ఎవ్వరి మీద లేదు. నాకి ప్రర్దీప్ నర్వాల్ అని చెప్పేసి కబడ్డీ ప్లేయర్ అన్నమాట నాకు చాలా ఇష్టం అన్నమాట అతను అతని మీద ఉండే అన్నమాట అతను విరాట్ హోలీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట
హూహు
ఫ్రెండ్స్ లో అయితే క్రష్ ఫీల్ అయ్యేంత ఎవ్వరు లేరు నాకు చెప్తున్నా కదా నా అంతా ఫ్రెండ్స్ లోనే అన్నమాట అంతా బాగుండవాళ్ళం గొడవ పడే వాళ్ళం నాకు పొసిసివ్నెస్ ఉండేదు ఫ్రెండ్స్ విషయంలో తప్పించి క్రష్ అయితే ఎవ్వరు లేరు
మీ కాలేజ్ డేస్ లో
కాలేజ్ డేస్ లో కూడా నాకు క్రష్ అయితే ఎవరి మీద లేదు క్రష్అయితే రాలేదు
అలా ఎలా రాకుండా ఉంటది ఏదో ఒక అబ్బాయి అయినా నచ్చింటాడు కదండి
లేదు లేదు లేదు ఆ నేను పెట్స్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఎందుకు క్రష్ దగ్గరికి వెళ్ళారు
ఇ
క్రష్ అయితే ఎవ్వరు లేరు ండే చెప్తున్నా కదా నా మీద క్రష్ ఉండి ండోచ్చు కానీ నాకైతే ఎవరి మీద క్రష్ లేదు క్రష్ పడేంత హ్యాండ్స్మనాకు ఎవరు కనిపించలేదు అన్నమాట అప్పట్లో
హ మీరు రష్మిక లా ఉంటారా అండి
కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు కలా అంటున్నారు రష్మి కలా గుంట టవల్
హు మ్ మీరెవరు క్రష్ కాదంటున్నారు మీరు ఏమన్నా క్రష్మికానే ఏమోని అట్లని
నా నేను క్రష్ అయి ఉండొచ్చు వేరేవాళ్ళకి అక్కడకు మీరునికికి రష్మిక అంటన్నారా
అవునండి అవునండి
చాల సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి
ఉమ్
తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి నా తమ్ముడు ఇది రాబిట్ పెంచుకుంటుండే అది వాళ్ళు ఇంకా పరుపులో మాట్లాడండి
హూమ్
మీరు గంటకు ఓ మాట మా మాట్లాడితే ఎట్లాండి అయితది మీరు మాట్లాడకండి కంటిన్యూ గా గ్యాప్ తీసుకొని వాళ్ళ గురించి ఎవరి గురించి ఐన చెప్పండి ఎవరి గురించి చెప్పాలబ్బా మా ఫ్రెండ్స్ ఎలానంటే ఇప్పుడు నేను కబడ్డీకి వెళ్ళాను అనుకో ఫుల్ గేమ్ ఆడుతుంటాం కదా నాకు గాయం అయిందా ఫుల్ నేను ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంట అన్నమాట వాళ్ళు గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళు ఇంగ నేను బయట అవుట్ అయిన్నా పట్టుకో పట్కోట్ట్ ఇట్ల ఇట్ల చెప్పి లోపలికి వెళ్పోతుంది అంతే ఎక్సైట్ డ్ గా ఆడుతుంట అన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ అంత కలిసినప్పుడు మా ఇంటికి రావడం పాయసం చేసుకోవడం మ్యాగీస్ కోవడం లేకపోతే నేను వాళ్ళ ఇంటిక వెళ్లడం గేమ్స్ ఆడుకోవడం రీల్స్ చేయడం ఫొటోస్ తీసుకోవడం ఫుల్ ఇలా అసలు హాలిడే అంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళం కాదన్నమాట ఊరి మీద పడి తిరిగేటి వాళ్ళం అన్నమాట ఇంకప్పుడు
మీరు బాగా వ్యాండర్ కిడ్ అనుకుంటా అండి
హా అలా ఉంటున్ టి చాలా అసలు హైపర్క్టివ్ చెప్తున్నా కద నేను కాసేపుడు ఇంట్లో ఉండడే దాన్ని కాదు. అబ్బాయిల్ ఇప్పుడు అమ్మాయిల్ అంటే అమ్మాయిలు అంటే ఇంటికె ఉండాల, ఇంట్లో ఉండాలి బయట తిరగొద్దు అంటారు కదా అలా ఏం లేకుండా మా డాడీ మమ్మీ మంచిగా. ఫ్రీడమ్ ఇస్తుండే వెళ్తుంటీ ఫ్రెండ్స్ మేము వాళ్ళంటి కెళ్ళడం వాళ్ళు మనంటి
అన్నీ నేనే అడిగి నేనే మాట్లాడుతున్నా అండి మీరేం అడగడం లేదండి నన్ను
నేన్ నడిగే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మీర్, నేను ఒకటి మాట్లాడుతుంటే నేను మాట్లాడే లోప్ మీరోక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఇది ఇన్వెస్ టికెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు
హు హ్మ్
ఉమ్ మరి మీరెలా ఉంటుంటి రీ అప్పుడు, మరి మీరెలా ఉంటుంటరండి మీ ఫ్రెండ్స్ తోని.
ఆ ఫ్రెండ్స్ తో మేమంతా ఒకచోట కూర్చొని ఒకరిని
ఓకె గాసిప్స్ చేయడం, ఆట పట్టించడం అలా నా హ్మ్
హమ్ అంత హోమ్ వర్క్స్ చేసున్నాకెప్పుడు సమ్మర్ లా
సమ్మర్ లో చెట్లు ఉండ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్ల వెనకాల ఎద్దుల బండి ఉండ ఎద్దుల బండిలో ఒక ఐదు మంది కూర్చొని ఒకరిని ఎత్తేస్తా అంటామీ అనమాట అట్లా బాగుంటుంది అలా సరదా సరదాగా ఆట పట్టించుకుంటా, అంటే హెల్తీగా ఉండాలీ, మనం గోసిప్ చేసినా ఆట పట్టించిన హెల్తీగా ఉండాలి. కానీ ఒకని హత్య సల మాత్రం ఉండద్ టు
పన్నిగ్ ఉంటాయండి, అప్పుడు నీ క్రష్ వీళ్లు గదా, నీ క్రష్ వీళ్లు గదా అని చెప్పి అట్లా.
ఆ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటర్ కదా వాళ్ళక్ కేవర్క్ ఎవరి మీదైన ఇట్లా లైక్ ఉందన్కో ఇప్పుడు ఒకరికి మనం పడడం లేద అనుకో ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళతో పడడం లేదనుకో ఏ అ లేద్ లేద్ ల అంత ఛాన్స్ నేను ఇయ్యనన్ చెప్తున్నా గదా నేన్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ గురించి ఎలా నంటే నాకు ఎవరైతే నచ్ చ్చార్ వాళ్ల పెర్ ఎత్తుతారు ఆహా లె అలా లే అలా ఏం లేదు నీ ఫ్రెంన్ నాకు ఎవరైతే నచ్చారో వాళ్ళ పేర్ ఎత్తు ద్ నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది చూడు అంటారు అలా అనమాట నేను వాళ్లని అలానే ఉన్ తుంటే అంతక్ మించ్ ఇంకా వేరే అయితే ఏం లేకుండే
హ్మ్మ్
ఓకే అండి థ్యాంక్ యూ ఇట్ వాస్ ఎ నైస్ కాన్వర్సేషన్ విత్ క్యూ థ్యాంక్ యూ బా బాయ్
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్